హ ఆ వినిపిస్తుంది అక్క
ఏం జేస్తున్నావు
ఏం లె అక్క ఖాళీనె ఉన్నా
పనయిపోయింద
ఆ అయిపోయిందక్క
ఆహ ఆ తిన్న
ఎమ్ కర్రీ చేసినవ్
కూరనా టమాటాను రొయ్యలొండిన మీరేమ్ వండిండు
అవును ఓకే అండి నేనింక పాప్ బాబు కాకరకాయ వండినా బాబుకు పాలిస్తున్న పోయిలా పిల్లలు స్కూల్ పోయిల్లా
న
ఏ స్కూల్ అక్క
ఇంక ఫాతిమరా
తి మనా బాగా చెప్తరా స్టడీ స్టడీ బాగా చెప్తరా ఊహు అవునా ఫీజులు బానె ఉంటయి అట్టుంది అక్క స్టడీ
అన్నయ దాంట్లో స్కూల్ బస్ తోల్తాడు ఇక అందుకెని వాళ్ళిద్దరికి కొంచెం ఫ్రీ అన్నమాట ఇద్దకి ఫ్రీ నె
ఊహుమ్ స్కూల్ బస్సు దోడ్తే ఫ్రీద
ఆ ఫ్రీ నె
అవునా
మ్
ఇగ మనం బుక్స్ మనవి యూని
ఇగ అవన్నీ మనమే తీసుకోవాలి ఆ బుక్స్ అవన్నీ కీటికియి కూడా కూడా ట్వంటీ తౌసండ్ ఇకా
ఆ ఇ మళ ఇద్దరే ఒక్కరి గ అదే
ఇద్దరు అదే ఇద్దరికి ఫ్రీ కాకుంటే పదో తరగతి వరకు ఇగ ఫ్రీ ఇ ఎందుకంటే మనం ఇగ బయట ఇప్పుడు చదివు పయాలన్నా మస్తు ఖర్చులు అవుతాన్నాయి ఎట్లయినా కూడా ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున అయితే ఇన్ని డబ్బులు అయితాయి కదా ఇగ అందుకనే అనే ఈ బస్సు తోలితే అందులో ఇగ ఫ్రీ ఇచ్చిరన్నమాట పిల్లలి ఇద్దరికి
ఇప్పుడు బా బయట స్కూల్ల్లా బానే ఉన్నాయి ఒకరికి ఎనభై వేలు మార్చి అయితే మ తూ కాస్ట్ తెలుస
మహర్షి కాదు మహర్షిను ఇప్పుడు ఫాతిమ రెండు సేమే
ఊహు
ఫస్ట్ ఫాతిమా తర్వాతనే మహర్షినింట
ఆ ఫాతిమనే ఇప్పటి నుండో నే ఇప్పుడా ఇది మహర్షి ఇప్పుడు మహర్షి మొన్న మొన్న రీసెంట్ గానే అవును మార్చి ఉం బావున్ టదంటే ఫాతిమా బావుంటది ఫేమస్ ఈ రెండు ఫుల్లు ఫేమస్సే
ఇగ ఏం చేత్తం మరి ఇక చదువుపియ్యాలి కదా చదువు అంటే ఇగ మనకిగ అవసరం కదా
చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి ఇప్పటి నుండే చదివిపియ్యాలి ఇంగ్లీష్ మీడియం ఏ మల్ల తెలుగు మీడియం కూడా యూజ్ ఉండట్లేదు
ఇగ తెలుగైనా నేర్చుకోవాలి ఇంగ్లీష్ అయినా నేర్చుకోవాలి ఎంతైనా మన తెలుగు మాత్రం ఇక వాళ్ళు అర్థం కాకున్నా మనమైనా నేర్పియ్యాలి ఎందుకంటే తెలుగు అనేది మన మాతృభాష కదా దాన్నిగ మనం మర్చిపోవడం అనేది ఇగ సాధ్యం కాదిగ
అవును అను తెలుగు లేనిది ఏం మనం మాట్లాడలేం మనం
అవును మళ్ళా అందులోటి మళ్ళా చదువు అనేది మనిషికి ముఖ్యం కదా చదువుకున్నోళ్ళు ఎంతగానమో బాధపడతారు మేము కూడా చదువుకుంటూ అయిపోతయి కదా వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాల గట్నే మామూలుగా మనం బయటకి పోయినాం అనుకో చదువుకున్నోళ్ళు ఏమ్మటే బస్సు బోర్డు చూసి బస్సె కుతరు చదువురానోళు ఏం చేత్తారు అమ్మా గది ఎటు పోతుదమ్మా గదెటు పోతుదమ్మా అని అడుగుతారు ఇగ వాళ్ళకి కూడా అనిపియ్యది అబ్బా నేను చదువుకుంటే వీళ్ళందరినీ బా బతిలాడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అనుకుంటారు కదా
ఆ అనుకుంటారు మేం కూడా అప్పట్లో కాదు ఉంటే బావుండే ఎంత బావుండో మేము చదువుకోకుండా ఇట్లున్ న్నూ అని అనుకు బాధపడతారు చదువుకుంటేనే ఫ్యూచరున్ టది
అదే మరి చదువు అనేది మన జీవితంల ము ఖ్యమైనది ఎందుకంటే గి ఎందు రాదు మనం మొత్తం మన జీవితాన్నే మార్చేస్తది కదా మరే మామూలుగా ఇప్ ఇప్పుడు మన ఇట్లా సమాజంలో ఎట్లున్నారు ఒకమ్మా మామూలు మనిషిని కూడా డబ్బు ఉన్న వాన్ న్ని చేసేది చదువు ఒక్కటే కదా
ఆ అ చదువుకుంటేనే కదా జాబ్ వచ్చేది
ఉ అవును ఇప్పుడు మామూలుగా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కొంతమంది మనలాంటోళ్లు ఉంటారు కదా ఈగ అలాంటోళ్ళు కూడా మాలే కలెక్టర్ లా కావడానికి అయినా మరి ఇప్పుడు పెద్ద పెద్ద పదవులల్ల పోవడానికి కూడా చదువుకుంటునే కదా దా యివన్ని
చదువు ఉంటేనే డబ్బు వస్తది
అవును ఒక దగ్గర చేచాపి ఇక అడుక్కోకుండా మన కాల్ల మీద మనమే నిలబడదాం చదువుకుంటే ఎట్లయినా ఉద్యోగాలు వత్తనే ఉంటాయి చిన్నపాటి ఉద్యోగమైన దాను వల్లనే కదా మామూలుగా మన్ నక్ డబ్బున్నోళ్ళకి గౌరవం ఉండదు తెలుసా చదువుకున్నోడికి గౌరవం ఎక్కువ ఎందుకంటే వాడు ఎంత డబ్బు లేకున్నా కూడా ఇప్పుడు సపోజ్ కి కోటిశ్వరుడు అయినా సరే వాడి యి ఆ చదువుకొన దానికి వాడికి గౌరవంమెట్లో తది ఇప్పుడు మామూలుగా మనలాంటి మద్య తరగా తోడు కలెక్టర్ అయినా కూడా మనల్ని ఎంతగానం గౌరవిస్తారు చెప్పు
కొన్ని ఉద్యోగం సంపా సంపాదించిండు వాని ఆ ఎంత తెలివేమ్మటీ చదు కున్నడు అని ఎవో గొప్పగా చెప్తారు
తున్నోడైనా కూడా మన దగ్గరికి రావాల్సిందేగ ఆఖరికి
ఆ అవును
ఇగ అంతే ఇగ అందుకనే ఎంతగనమో మన ఇప్పుడు చదువుకున్నా ఉద్యోగం చేసినా ఇప్పుడు మన ఇంట్ల ఖర్చులకైనా మనకైతది కదా ఎవరి మీద ఆధారపడకుండా
ఎంతో అంత చదువుకుంటే ఏదో రాయడానికి పోవడమొ ఏదోన్నా చిన్న పా టిగా ఏదైనా కంప్యూటర్ చేసుడు అది ఇది చేసుకోవడం ఉంటది కంప్యూటర్ నేర్చుకుని ఉంటే
మనం ఆఖరికి మన పిల్లలకి చెప్పుకోవడానికైనా చదువు మనం దాని గురించి దాని విలువేందో చెప్పడానికైనా ఉంటది మనం చదువుకోవడం కూడా నువ్వేం చదువ్ కున్నావ్ నువ్వు
నేనా డిగ్రీ అక్క
ఆహా
డిగ్రీస్
నాది గూడ డిగ్రినే ఇగ నాది కూడా డిగ్రీనే కంప్లీట్.
ఇప్పుడే జాబ్స్ కేమన్నా ప్రిపేర్ అయి ధను ఒక్కడు
ఇక జాబ్ అంటే ఇక వీళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదరా వీళ్ళని చూసుకోవడమే, ఐతాంది మళ్ళా కొద్దిగా మళ్ళీ వీళ్ళు చిన్నగా ఉన్నారు. కాబట్టికి ఇగ వాళ్ళు ఇగ ఇంటికి వచ్చినాక వాళ్ళని చూసుకోవడమే ఐతా ఉంటది. ఇక మనం ఏటన్నా పోవాలన్నా వాళ్ళ మీదనే ఉంటా ఉంటంది ద్యాసిగా
వాళ్ళు కొంచెం పెద్దగయ్ ఎత్తు
ఆ ఇక మామూలుగా ఇట్లా ఉద ఉద్యోగాల గురించి లేదు. మనం వచ్చినా కూడా ఆఫర్స్ వచ్చినా కూడా చేయలేని పరిస్థితి ఇగ.
అవునవును అవును
ఎంజేస్ తమరి పిల్లలు ఉన్నరు మళ్ళ వాళ్ళు స్కూల్ మనం వాళ్ళు బడి నుంచి వచ్చేసరికి మనం ఉండాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తినరు. ఇగ నేను ఒక ఐదు నిమిషాలు కనపడకుంటుంటేనే వెతుకుతా ఉంటారు ఇగ నా కోసం. ఎందుకులే అన్నట్టు నేను కూడా ఇగ తర్వాతనే చూసుకోవచ్చులే అన్నట్టు ఇగ ఎంతైనా మనకు చదువు అనేది ఉంది కదా, లేకుంటే బాధపడాలి గానీ ఉంది. కాబట్టి ఎప్పటికైనా మనకు ఇగ బని కొత్తనే ఉంటది కదా.
ఏదైనా ఇప్పుడు ఇప్పుడు కాకపో నా ఇక వాళ్ళ పెద్దగైనా కొంచెం చదువుకున్నావు కదా ఎట్లయినా కాని ఇ జాబ్ చేేసుకోవచ్చు ఏదైనా గ్రూప్స్ ఏదైనా ప్రిపేర్గా
అదే ఇగ ఎందుకంటే ఇగ ఎట్లయినా మనం ఏంటరిగా డబ్బు ఉంటే, డబ్బు ఇయాలోచ్చేది రేపు పోతది. చదువు అనేది అట్లా కాదుగా మనకి ఏప్
ఎప్పటికి మనతోటే ఉంటది.
ఊమ్ అదేమంటగా సంపాదించని ఆస్తి లెక్క అనమాట చదువు అనేది మ మనకిగా హ్ హ అంతే కదా.
ఏదనా స్కూల్లో చెప్తారా, అక్క మీర ఏమైన్నా.
ఇంక స్కూల్ అంటే, ఇక స్కూల్ ఏం చెప్పలేదుయ్యా. కంప్యూటర్ నేర్చుకున్నా, ఇందులో నన్ను చేద్దాం అన్నట్టు.
ఉ అవునా
ఆ కానీ ఇక పిల్లలకి వీలు పడతలేదని ఇక ఇంటి దగ్గరనే ఉంటాను. గట్లనే ఏమన్నా పడితే ఇప్పుడు ఏమన్నా ఉద్యోగాలు పడితే చూసుకోవాలి. చిన్న చిన్న వాటికి ఏమన్నా అప్లై చేసుకోవాల అనుకుంటే ఏం లేదు సప్పుడు
ఇక వచ్చేదాకానే వెయిట్ చేయాల్సిందే తప్పదు.
ఏమో మరి అంటారు. కానీ ఏమి ఎత్తలేరు కదా ఓట్లు అయిపోయినాక అన్నారు ఓట్లు లేవు ఏం లేవు. అసలు ఇంతవరకు సప్పుడే లేదు.
ఆ
ఎంతో అంత ఒక చిన్న ఇంట్లో ఖచ్చల మందం చిన్నపాటి
ఆ ఏందో ఎంతో అంత పదివేలు వచ్చిన నయం కదా అక్క.
అవునుదాయి ఇ మళ్ళా మనకు ఎంతో అంత చిన్న ఖర్చులు ఏమంటారు కదా. ఇక ఆయన ఒక్క చేయకుండా ఆయన కొంచెం
ఇప్పుడు స్కూల్ బస్సు మనీ వస్తాయ అక్క మరీ ఫ్రీయా అని అలా చూపియాల
ఉ హు వస్తాయి వస్తాయి స్కూల్ బస్సు మనీ వేరే ఉన్నది పిల్లలకి వేరే అన్నమాట టిగా స్కూల్ వచ్చే వాళ్ళు ఎంత అంటే ఎలెవెన్ థౌసండ్ వరకు త్తరు అంటే పదకొండు వేల వర త్తరు తర్వాత మళ్ళా చార్జీలు కూడా ఇత్తరు వాళ్ళు అంటే మనం ఇక్కడి నుంచి శనగపురం నుంచి మళ్ళా స్కూల్ దగ్గరికి పోవాల పోవడానికి ఛార్జీ ఉంటది ఇగా పది రూపాయలు అట్లా అట్ల కూడా కట్టిత్తరు ఆ ఇగా అవ్వి మో మొత్తం కలిపి పదమూడు పద్నాలుగు వేలు దాక అత్తయి నాయి ఇక ఈ పిల్లలకి ఫ్రీనే అన్నమాట
పదకొండు పన్నెండు వేల
పదకొండు వేలు వత్తది జీతం ఇగా రెండు మూ వేల చార్జెస్ ఇత్తరు నెలకు
ఆ ఎట్లయినా పదమూడు వేలు వస్తాయి ఇగా
ఆ ఇగా ఎట్లయినా అత్తనే ఉంటాయి ఇగా
ఉ ఎట్లయినా అవి వచ్చినా రాకుండా మీకు స్కూల్ ఫీజ్ సేఫ్ అయింది కాబట్టి ఇంకా మంచిది
అవును కదా మరి స్కూల్ కంటేనే చాలా డబ్బులు అయితాయి కదరా ఎందుకంటే ఇక వాళ్ళు నువ్వు పదో తరగతి వరకు చదువుకున్న వాళ్ళకి ఫ్రీనే తెలుసు ఇగా
ఇంకేంది మంచినే మీకు ఇంకా పైసలు మిగిలినయి అక్క
మరి అ ఎన్ని డబ్బులు అవ్వు రా సంవత్సరానికి లక్ష రూపాయలు వేసుకోి లక్ష రూపాయలు వేసుకున్నా కూడా అన్ని సంవత్సరాలకి ఎన్ని డబ్బులు కావాలే అ ఇగా వాళ్ళది వాళ్లు చేయవట్టి అట్లా జాయిన్ అయ్యిండు అన్నమాట అళ్ల ఇగా
ఆ మంచిినే ఉంది అక్క ఆ ఓకే అక్క
ఉ